ఆ చెప్ప ఆయ్
ఆయా హాయ్ వినిపిస్తాందా ఆ వినిపిస్
ఆ వినిపిస్తాంది ఆ వినిపిస్తాందండి ఏం చేస్తున్నారు తిన్నారా
ఏం చేయలేదు తిన్నానండి తినేసి గమ్మున కూర్చుండ
అవునా నేను కూడా గమ్మున కూర్చోన్నానండి
అవునా ఏం మీ ఫ్రెండ్స్ దగ్గరకి ఎవరి దగ్గరికి పోలేదా ఈ రోజు సండే కదా ఫ్రెండ్స్
ఆ అంటే ఏమో
ఆ
ఫ్రెండ్స్ దగ్గరికి పోలేదు బయట ఊర్కే ఫోటోషూట్స్ కి ఎళ్ళాం
అవునా ఎవరు తీస్తారు మీకు ఫోటోసు బా దీస్
మా ఫ్రెండ్ తీస్ స్తారండి నాక్
అవునా అంటే స్టూడియో లో వ వచ్చేస్తారా
ఆ అంటే తను ఫ్రెండ్ ఉన్నాడు వీడియోస్ తీయడానికి తనకి ఫైవ్ హండ్రెడ్ చార్జ్ చెయ్యాలి మా ఫ్రెండు ఆఫీస్ పెట్టే కానీ ఆ తనకు అది ఒక జాబ్ అనమాట
ఓ ఒక ఫోటోషూట్ కి ఇంతనేసి తీసుకు
ఆ అంతని తీస్, కుంటారు, తనతో కాదు ఆ కెమెరా వాళ్ళదే,
ఆ
నా ఫ్రెండ్, వెల్లినను తినిది తీస్తారు ఎట్లంటే వీళ్ళకి నేను చెప్పిస్తా ఇలా తీయ్యాలి ఇలా తీయాలని, వాళ్ళు నాకు తీస్తారు ఫస్ట్ వాళ్ళని తీసేస్తా, కానీ వాళ్ళకి బాగా నచ్చి, వచ్చి వాళ్ళు స్టోరీలు పెట్టుకుంటారు, ఆ తర్వాత నేను చెప్ప,
అదే నేను చూసాను బాగా క్లారిటీగా ఉంది ఇది ఇది ఫోన్స్, తో తీసింది,
నా ఫోను ఐ పోను క్లారిటీగానే వస్తది అది అవునండి,
తో నే
ఆ మొబైల్ అవునండి ఫోటోలన్నీ మొబైల్, చే
నేను ఇంకా కెమెరా అనుకున్నాను, అండి అంటే మా కెమెరాలో అంత క్లారిటీగా రావు కదా,
ఆ నాకు దీనికోసమే ఐఫోన్ కొనుకున్నాను ఫోటోషూట్ కోసమే కంటెంట్ క్రియేటర్, క్రియేటర్ అవుదామని,
అవునా అదే బాగుంది ఏది టింగ్ కూడా బాగుందండి,
ఎడిటింగ్ నేనే ఫొటోస్ తీమని చెప్పేది నేనే, తీసుకునే దా అంతా నేనే
మనం ఎడిటింగ్ కూడా నేర్చుకోవచ్చు ఈజీనే ఎడిటింగ్,
ఎడిటింగ్ నేర్చుకుని ఆల్రెడీ ఆల్మోస్ట్ కొంచెం వరకు వచ్చేసు, ఇంకొంచెం బాగా నేర్చుకునే పే
అంటే సపరేట్ గా మీరు కోచింగ్, వెళ్ళొచ్చు కదా ఎడిటింగ్ నేర్చుకోవడానికి,
ఎడండి హు ని మనం మిడిల్ క్లాస్ లో ఉన్నాం కదా,
మనం మిడిల్ క్లాసు పూరు రిచ్ అనుకోకూడదండి. చెయ్యాలని సంకల్పం ఉంట్.
అంటే ఇప్పుడు మనమూ ఆఫీస్ కెళ్తాము. వచ్చిన టైమ్ లో దొరికిన్ టైమ్ లో నేను భరతనాట్యం నేర్చుకుంటున్నా. ఈ వీడియోస్ ఎడిటింగ్ అంట్ టారా నేను సండే సండేసు
అంటే ఎక్కడ్ నుంచ్ ఆ బర్త్ ర్తనాట్యం నేర్చుకుంటారా.
ఊ ఊ మా ఇంటి దగ్గరే నేర్చుక్ కుంటన్నాను.
ఔ అయిపోయిందా కోచింగ్ ఇంకా ఉంద్
ఇంకా లేదండి. ఇప్పుడే టూ మంత్స్ అయ్యింది.
ఫాస్ట్ స్టార్టింగ్ గా అదే మా పాపకు కూడా చేర్పించాలి.
అయ్యో చేర్పించండి. చిన్న చిన్న పిల్లకాయలు వేస్తరూ. వాళ్ నాకు నేర్పిస్ తరు స్టేప్ ప్స్ నా నేను ఇప్పుడు జూనియర్. గద వాళ్ళక్ కే వాళ్ నాక్ నేర్పిస్తారు.
అంతే ఇప్పుడు విద్య తెలుసిన వాళ్ళు ఎంత చిన్న వాళ్ళయినా కూడా మాక్
ఊ అంత బాగా వేస్తరు వాళ్ళు
చిన్నప్పుడు నేర్చుకుంటేనే ఒక వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది పెద్దయ్యే లోపల
ఆ
అప్పుడు వాళ్ళు వాళ్ళనేమంటారు వాళ్ నచ్చినట్ ట్టు జా నాట్యం చేయగలరు మ్ మెయిన్ భరతనాట్యం అంట్ టే ఇంకా కళ్ళే కదా మెయిన్.
అవును కళ్ళు చేతులు కాళ్ళు
ఇ మూడే
ఆ మనసు అట్లే పోవాలి
కొంచ పీస్ఫుల్ గా ఉంటుంది కదా మీకు నా
బాగుంటుందండి మేడం మంచిగా చెప్ ప్పిస్తారు లెసన్ లాగా ఉంటాయి అవి ఆ
నేను మా ఇంటి బ్యాక్ సైడ్ శివాలయం ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నే నేర్చుకుంటన్నారు చాలా మంది చూసినాను ఎంత బాగా చెప్పేసారు అదే రిథమ్స్ ఉంటుంది కదా దాన్ని బట్టి వాళ్ళు డ్యాన్స్ ఎస్తారు
ఆహా ఆ ఆ
అంటే అది ఎందో అది వస్తుంది కదా అండి వాళ్ళకి స్టెప్స్ వేసేదానికి ఆ అదే వా రిథమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా అది ఎలా చే తారు అది వాళ్ళ మ్యూజిక్ లో చేసి వేశారు ఎంత బాగా వేశారు ఆ తాళం తాలం ఎంత బాగా వేశారు చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలే బాగు వేస్తారు అందుకే మా పాపను కూడా జాయిన్ చెపి ఎటో నేను నేర్చుకోలేదు మా పాపను నేర్చుకుంటుందని
ఉ అదే అందరు అమ్మమ్మీలు చేస్తున్నారు
మనం ఎటో చేయము మన పిల్లలన్నా చేయాలి మన పిల్లలన్నా చేయాలను కుంటరు వాళ్ళు ఏమంటే వాళ్ళు మనం ఎట్ చేయం మన పిల్లల చేయ వాళ్ళ అనుకుంటారు అంతేగాని నేర్చుకోవాలి మన వాళ్ళేమి నేర్చుకునేది మనమే నేర్చుకున్నాం మనం అను కొం అంటే మనం నేర్చు కున్నా కూడా ఇప్పుడు బాగుండదనేసి
ఉమ్
అందుకనేస్
బాగుండదు అని ఏం లేదండి మనకు న చింది మనం వేసుకోవచ్చు
ఉమ్ అంటే మనం పిల్లల్ని పెట్టుకో నీ ఫ్యామిలీ మెయింటైన్ చేసుకోని మనం పోయి నేర్చ్ కోలేం కదండి ఇప్పుడు మీరైతే ఆ ఇంక వీళ్ళని చూసుకొని వెళ్ళి స్కూల్కి పంపించుకోని. కొంచెం రెస్ట్ ఉండ్ ఏదో కొంచెం టైం ఉన్నప్పుడు రెస్ట్ తీస్ కుంటాము అది కూడా లేకపోతే ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తుంది
అవునవును
మెయిన్ కదా
ఉమ్
తిన్నారా
అర్ధం కాలేదు తిన్నాను తిన్నాను ఆ మీరు
ఆ నేను తినేసి కూర్చున్నానండి అరగాలి కదా ఏం ముందయితే పాతకాలం అన్ని పనులు చేసుకుంటా అరిగిపోతుంది ఇప్పుడు తిన్నామా కూర్చున్నామా అది ఏడ డైజెషన్ అయితుంది
ఆ మీ పాపని చేర్పించండి మర్చిపోకుండా
ఖచ్చితంగా చేర్పిస్తానండి
బాగా నేర్పిస్తారు అన్ని చోట్లా ఎగ్జామ్ కూడా ఉంటుందానికి
అవునా అంటే ఎంత తీసుకుంటారు ఫీజు స్టార్టింగ్ లో
ఆ ఇదేనికంటే డే బై డే అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అదే డైలీ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్
అవునా ఇప్పుడు డే బై డే ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నప్పుడు డైలీ త్రీ థౌజండ్ అవుతుంది కదా ఫైవ్ హండ్రెడ్ మీకు డే బై డే ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నప్పుడు డైలీ త్రీ తౌసండ్ అయితుంది కదా
అవును అర్థం కాలేదు
అంటే ఫైవ్ హండ్రెడ్ లెస్ చేస్
ఆ ఫైవ్ హండ్రెడ్ లెస్ చేసారు డైలీ వచ్చిన వాళ్ళకి ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ తౌసం పెట్టలేదు డే బై డే మాత్రం ఫిఫ్ ఫ్టీన్ హండ్రెడ్
అదే ఆఫర్ లో ఇచ్చినట్టుండారు. హ చూస్తాను ట్రై చేస్తాను. మా పాపను చేర్పిస్తాను. మీరు టూ మంత్స్ అయింది బాగా చెప్పిస్తాండారా.
త్రీ లెసెన్స్ నేర్చుకునేసన్నా. నాకు కొంచము నేన్ ను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతా కొన్ని డేస్ లీవ్ తీసుకున్నాను. కా ఇప్పుడు పొద్ ద్దున్న ఉంటది హాలిడేస్ కాబట్టి పొద్దున్న ఉన్నాయి
ఆ
ఆ ఆ అదే పొద్దున్న సెక్షన్ అయిపోయిందంటే ఇంకా ఈవినింగ్ సెక్షన్ పెడతారు. ఫైవ్ టు ఫైవ్ టు ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఎయిట్ వరకు ఉంటుంది. ఎయిట్ థర్టీ ఎయిట్ వరకు మాకి ఆఫీస్ నుంచి పోయి వచ్చే లోపల సెవెన్ థర్టీ అవుతుంది. అందుకే సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ క్లాస్ తీసుకున్నా
ఆ అది వన్ అవరా
న్ అవర్ ఒక టూ ఇయర్స్ కష్టపడేసన్నానం టే నాకు వన్ ఇయరే పట్టుబడి నేర్చు పోవాలి ఆ
మీరు కూడా ఎవరికన్నా కోచింగ్ ఇచ్చుకోవచ్ చె ప్పొచ్చు నేర్పించుకోచ్చు కదా ఆహ్ ఎగ్జామ్ లో పాస్ అయిపోతే మళ్ళ మీకు సర్టిఫికేట్ ఇస్
ఆ సర్టిఫికేట్ ఇస్తారూ అప్పుడు మనం పెట్టుకోవచ్చు. ఇలా అండి మా మేడం కూడా స్టార్టింగ్ లో అక్కడ ఇక్కడ జాబ్ చేస్ నోలే అంట అవే నా చక ఓన్గాయ అంటే ఆ కరోనా టైమ్ లో ఏమన్నా ఓన్ గా ఉంది అంటే ఒకటే కదా చేతి వృత్తి ఏదో తెలిసుండాలంటారు కదా అట్లే ఈమె ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసి
కరోనా టైమ్ చ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అంత ఓన్ చేయడము అదేంది పికెల్స్ పెట్టుకొండము ఇం ట్లోనే ఊరగాయలన్నీ తయారు చే
ఈసీగా వన్ ల్యాక్ వస్తుం
పర్ మంత్ కి
స్టూడెంట్స్ ఎక్కువ మంది ఫార్టీ ఫ పర్ మంత్ ఫార్టీ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు స్టూడెంట్స్ అంత. టూ తౌసండ్ ఫై హండ్రెడ్
నార్మల్గా జాబ్ చేసినా కూడా వన్ లాక్ రాదండి ఆ
ఉ ఆ ఈవినింగ్ సెక్షన్ లో చెప్పడం అందరికి అంతే క్లారెంట్ బయట కూడా తీస్ కేర్ళ్తారు ఈవెంట్స్ కి బయట కూడా పార్టి
ఆ అక్కడ ఇంకా స్పాన్సెస్ వాళ్ళు ఇస్తా స్తారు కదా అమౌంట్స్
ఉ అక్కడ ఇస్తారన్ నాకు తెలీదు గాని ఇక్కడ మాత్రం ఈజీగా వన్ ల్యాక్ వస్తుాం
బా గ్రేట్ అండి మీరు నేర్చుకోండి త్వరగా
ఉ అదే అండి చూస్తన్నాను
ఉమ్ సరే అండి అయితే ఇంకేం లేదండి ఓకే